హాయ్
హాయ్ హాయ్
ఇంగ్లీష్ టెన్ మంత్స్
ఏం చేయలే ఖాళీ గున్నాం
హ్మ్మ్
బట్టలున్నాయ్ మడత వేయాలా
హ్మ్మ్
ట్రిప్పు కు పోయినాము అవన్నీ వాషింగ్ కేసినా మడతేయాలా
ఆహా సరిపోతది
హ్మ్మ్
పెట్టర ఉంది గద మళ్ళీ పెట్టరా అవి మళ్ళీ నీటిగా వాష్ చేయడం కొన్ని ఏవన్న ఉంటాయి చూసుకోడం
నాది టీషర్ట్ పోయింది ట్రిప్ లో
ఎట్లా అయింది
మేము ఉన్న బెడ్రూ బెడ్రూమ్లో ఆ మార్నింగ్ సన్ రైస్ చూద్దామని టీ షర్ట్ విప్పి వేరేదేసుకని పోయినా అది ఎక్కడో వేసి నను మా మడతేసి పెట్టుకున్నాను అనేసి చూడలే మొత్తం మళ్ళీ చూస్ బ్యాగ్ లో లేదు
అయ్యో
కింద పడిపోయినట్టుంది
హ్మ్మ్
కొత్తది ఒక్కసారి వేసుకున్నా
హ్మ్మ్
హు భలే ఉన్నింది తెలుసా నైట్ నైట్ టైమ్ వచ్చేసి చందమామ మా
ఆ
ఆ రోజు పున్నమి
ఆ అవును
ఊ వ్యూ బాగునింది
అ ఎక్కడ వ్యూ వానిసేట్ లోలేనా
ఛా పాండిచర్ రాక్ బీచ్
ఆయన ఆయన కాళ్ళు చూసినారా స్టోన్స్ ఎంత పెద్ద పెద్ద బాగుంటాయి. హు
మూడు మూడు బీచ్లు పోయినాం మొత్తం మేము
అవును ఏ అవు హు అది ఫేమస్
ఆ అక్కడ మళ్ళా బోటింగ్ వెళ్ళినాం.
ఆ బోటింగ్ కూడా ఉండదు
డీన్ బీచ్ పోయినాం
హు బాగుంటది
హు ఇక్కడ వెళ్ళాము కొద్దిగా సేపు వున్నాం క్లోజింగ్ టైమ్ అయిపోయింది.
ఆహా
ఇంకా రూమ్ కు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ టైమ్ రాక్ బీచ్ వెళ్ళినం
ఆ
ఇంకా అదంతా ఫ్రెంచ్ కాలనీ
ఆ ఫ్రెంచ్ కాలనీ
ఉ అక్కడే
మెరినా బీచ్ ఫ్రెంచ్ కాలనీ ఇవి ఫేమస్
ఈ ఇడేన్ బీచ్ కూడా
ఆ అది తీలియదు బోటింగ్ ఇక్కడ వాళ్ళు బాగా చూపిస్తారు చూసినారా
హ్మ్ చూసినం చూసినం
ఓ
అక్కడ బోటింగ్కి వెళ్ళినప్పుడు మాతో పా టి ఇంకొక అన్న అక్క వాళ్ళ బాబు వచ్చినారా ఆ పిల్లోడికి తెలుగు అర్థం కాదు తమిళ్ ఆ చిన్న బాబు మళ్ళీ మాటలు కూడా సరిగా రాలా
ఆ
అక్క వాళ్ళకి తెలుగు అర్థం అవుతుంది
హ్మ్
వీడి వీళ్ళు ఆ వాళ్ళు పిల్ల్లోని పిలుచుకున్నారు నవీన్ వీళ్ళు అ పిల్లోడు వాళ్ళని మామ మామ అం తన్నాడు మాతో పాటే వచ్చినాడు తిరగడాని కి ఎందుకు
ఆహో
ఫొటోస్ తీసుకొని వాడు తగడ
హ్మ్
ఊహూ
పో అంటావా ర
బాగునింది
ఇంకా అరుణాచలం
అరుణాచలంలో అయితే ఇంకా సునీల్ పరిస్థితి ఆ మేము అక్కడ ఎడెన్ బిచ్ అయిపోయినాక త్రీ కిలోమీటర్స్ నడిచినం
వామ్మో
మళ్ళీ తర్వాత బస్ స్టాండ్ వచ్చి బస్సు ఎక్కి పోయినామా అక్కడ ఎక్కువ కొద్దిగా నడిచినం మళ్ళీ ఇట్లా ఫ్రెంచ్ కాలనీ అక్కడ
ఆ
ఆ ఎఫెక్ట్ ఇక్కడ కొంచెం చూపించింది అన్నమాట మళ్ళీ ఇక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి గదా అదే నడుస్తా సునీల్ పరిస్థితి ఒద్దులే
కొని ఒక పక్క పక్క ఒక కాళ్ళతో ఎట్లా వచ్చినాడో ఒకొక్క కాళ్ళ నొప్పుల అయితే ఇంకో పక్క తనకీ రాసుకుంటాందంట మీర్లావున
అందుకే
ఒద్దులే నవ్వుకున్నం ఫుల్
అ
వెనకల్ నించి పోయి తనుషవిల్రాలె
వెనక్కి పోయి వీడియో తీస్తాంటే స్ సునీల్ ఏ ముందుకెల్లండి ముందుకెల్లండని తర్మేస్తు నాడు
తే మీరు మొత్తం ఎత్ ఎవరెవరు పోయినారు
వాళ్లిద్దరు దివ్య వాళ్ళు మేమిద్దరము ప్రవీణూ విజయ,
బావుంటాయ్ ఐతే విజయా స్
విజయ పోయెటప్పుడు మాత్రం సైలెంట్గుని మళ్ల తర్వాత లేసింది నిద్ర
అంటే ముంద్ ముందు రోజు చెప్పలేదన్నమాట్ మేం రోజు పోతానం మని మరుసటి రోజు అలా పోతానం అని చెప్పినారు ఇంట్లో దివ్యాను విజయా, అందుకు కొంచెం చెప్పకుండా పోతాన్నాం ఏమన్నా మళ్ళ ఐతే అని వాళ్ళు.
ఓహో ఏమ్ కాదులే మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేశిర్ వాణిజరిలో అష్ స్ట్రీట్స్ అన్నీ చూసినారా ఫ్రెంచ్ కాలనీ అంతా. ఫొటోస్ బాగుంటాయి. అసలు వావ్. ఉమ్ భలే ఉంటది అసలు. అక్కడ యూనివర్సిటీస్ అన్నీ ఉండే చూసినారా.
ఆహా మేముచ్చి ఇక్కడికి వచ్చిన్ తర్వాత పూనం మేడం ఒక స్టోరీ పెట్టిందీ.
అది అక్కడే ఉందా. ఆ ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడే ఉండేది యూనివర్సిటీ. కాలనీ ఆహా ఐ
మేమున్నప్పుడన్నా పెట్ ఉంటే ఒకవేళా తెలిసిందేమో.
అవును ఊ ఊ
ఉ
ఒస్తే పి హెచ్ డీ నాక్ కీ అక్కడ రావళ్ళ బలే ఉంటది సీట. ఆడ మంచిగా ఇప్పుడు కాదు ఒ ఒకవేళ చేస్తే. ఆ ఆడ రాళ్ళా మంచి కాలేజ్ లో అక్కడా ఆ ఆడ ఎడ్యుకేష్ న్ కూడా బాగుందా. ఇంకా ప్లేసు బాగుంటుందీ. అబ్బా ఫుల్లూ
హ్మ
అక్కడ రావాలని కోరుకుంటాన్నా. మయితడు. బావుంటది అక్కడ.
హ్మూ బాగుంటది కానీ కొంచెం అక్క డ ఎండ ఎక్కువా. అ అక్కడ ఫుడ్డూ మనకు సెట్ అవ్వదు.
అంతే ఇంకొన్ని రోజులు. అంతే ఒక వన్ వీక ఆడే ఉండ్ టే అలవాటు ఐ పోతది అంతే
అయ్యో మధ్యాహ్నం వాళ్ళేమో బిర్యానీ తీసుకున్నారు తినేవాళ్ళు ఆ నేను దివ్య వచ్చేసి సాంబార్ నార్మల్ రైస్ తీసుకున్న మీల్స్ అందులకి ఇచ్చినారు ఏం బాల అవి సాంబార్లు బెండకాయ్ సాంబార్ ఏమేమో ఇచ్చినారు
అది మొత్తం తమిళనాడు అంతా వేరేది మొత్తం అంతా యా యా దాంట్లాకి ఏసినా సాంబార్ మాత్రం ఉంటుంది కామన్ గా
మ్ అన్ని సాంబార్ దోశలకు కూడా సాంబారే అక్కడ ఇంకా నైట్ కూడా దోసె తిన్నాం
ఆ అది ఒకటే బెటర్
మ్ ఇంకా ఫుడ్ ఫుడ్ తినలేక దోస తిన్నం వాళ్లేమో నైట్ కూడా బిర్యానీయే
యేయ్
ఇంకా ఫిష్ తినే వాళ్ళు ఫిష్ కూడా తిన్నాము అందరూ ఫిష్ తిన్నారులే ఆ అందరూ తిన్నారు ఫిష్
మ్ ఇంక అక్కడ సి ఫుడ్ బావుంటాయి
మ్మ్ సీ ఫుడ్ అంతా ఫ్రెంచ్ కాలనీలో మొత్తం సీ ఫుడ్ సే పెట్టిన అట్టు సైడ్ మ్మ్
ఏం లే అక్కడ సెట్ బాగుంటది స్డీస్ కూడా బాగుంటాది
యా ఒక అబ్బాయి మేము వెళ్ తాన్ని దిగుతానే ఒక అబ్బాయి ఉన్నడు డి సెక్షన్ అబ్బాయి ఎవరో
మ్మ్
రాముడు అని సం తెలీదు చూసినా గానీ నాకు పిల్లోడు తేలి వాళ్డు పిల్లోడు ఎవరితోనో ఉన్నారు ఎవరో వేరే అమ్మాయిలు ఎవరో సమ్థింగ్ గ్యాంగ్
మన కాలేజ్ వాళ్ళు
మన కాలేజ్ కాదు అతను ఒక్కడు మన కాలేజు మిగతా వాళ్ళంతా ఎవరో తిరగనీకి పోతా ఉన్నారు వాళ్ళు రెడ్ డిఏసి
ఆ రాక్స్ మీద బాగుంటది ఆ వాటర్ వస్తంటె
మ్మ్ ఆక్టర్ నైట్ హా రా మీద కూర్చున్నాం మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నైట్
మ్మ్
పోస్ చెస్ తన్ నేన్ రేప్ పొద్దున
ఆ నువ్ చేయి అప్పుడ్ చూస్తా ఆ ఆల్ ఆ రాక్స్ పక్కన నడ్చకుంట పోతాంటే అ ప్రశాంతత
తాన్నీ బీచ్లో క్లోజ్ సిక్స్ సిక్స్ థర్టీకి రాక్ బీచ్ మాత్రం అక్కడ కూర్చోవచ్చు నైట్ టైం అంతా వెళ్ళి
కమౌన్
మ్మ్ మ్
నాన్కే ముండన్ యాలేన్ డ్రీమ్ అక్కడ చ చదువ్ కొళ్ళని అంతే అది ఫుల్ ఫీల్ కాదు యాడ యాడ చూల్ల మొత్తం గూగులే
మ్ హు
చూస్తాంటా ఇంకా ఎవరన్ పోయింటార్ కదా వాళ్ళన్నీ చెప్తాంటరు ఫ్రెండ్స్ అందరూ
ఉహు ఉమ్
నేనన్ ఇంతవరకు లైఫ్లో బీ చుడె చుడ్లా అది ఇంకా పెద్దది
ముందెప్పుడో నెల్లూరుకు పోయినా
ఆ మామ వాళ్ళు అందరూ నువ్వైతే బీ బీచ్లే బీచ్ లే ఆ చూలే మరి బీచ్ మ నాసలు బీ చేట్ పెళ్ పోయేంత గోప్
ఊ ఊ మా అక్క నువ్వు బీచ్ చూసావు కదా మళ్ళీ ఎందుకు పోయినావు అంట
మ్మ్ హ్మ్ అది వేరు ఇది వేరు అమ్మ తల్లి మ్మ్
అది చూసి ఏ అది చెన్నై లో చూసింది ఇది వేరు గురె
ఆ దగ్గరే కదా అక్కడ నుంచి అక్కడ
ఆ అది మెరీనా బీచ్ కమ్మయినా చెన్నై నుంచి అలా పాండుచ్చేరికి మ్మ్ మ్మ్ మెరీనా సేమ్ మా అక్క మెరీనా బీచ్ అంటే అది చెన్నై లా కదా ఉండేది అంటా
చెన్నై ఉంటది అంత తమిళనాడే కధ ఓ సరి ఖైదు
మ్మ్ ఎంత
ఓకే ఓకే
ఒకే కంప్లీట్ బాయ్ మ్మ్ బాయ్